హలో
భరత్ ఏ చెత్తాను హలో ఏం చెత్తాను భరత్
అగన్నా అయి పోన్తేరు హలో మీ అమ్మ కి ఇర ఓ ఇప్పుడు పని ఉన్నది మా తరావాతి ఇతఅగు ఆడఉన్నావ్ య్య ఇంటి దగ్గరనే ఉన్నా కాగాని పైసలు చేప వాడతాను తర్వాత ఫోన్ చెస్తావుఅగు సరే ఆ చెప్పన్న అన్న
ఏం జేత్తన్నవ్?
ఏం లేదు
డాోండుూ బైనా వయలా
గ్రాండ్ కా పోలే
తిన్నావా అన్నం
నేనా తిలే ఇంకా తిన్న తిన్న మాదా ఏమో అన్న గుర్తు లేదు
హమ్ పొదట్ నుచి ఎం చేసినవ్ ఇటు రాలేదు అసలు
నేను ఇప్పుడే హాస్పిటల్ పోయి ఇచ్చినకదా
ఎందుకు
కుక్క కాడ వాాల సూది
యి పంద
అయిపోయింది
మ మూడే పిచ్ుకున్నా
మూడు కాదు ఒకటి వేసారు
ఆహా మూడు కంప్లీట్ అయినాయా పత్యం చెయాలి అబమి పత్యం చేయాలి ఇది పత్యమ ఏమనాయ్యాలన్న
చేయాల చికెన్
ఏం తినొద్దా
తినొద్దు
పండకి ఏం తిన్నావ్ మరి
పండక్క మటన్ తిన్న
మఠన్ తిన్నావుగా మరి
మటన్ తినొచ్చు చికెన్ తినొద్దు
ఆహా ఇంకేం తినద్దు హ
ఇంకేమో దిన వద్దాంంట మనకు తెలవదు ఇగ
ఒకసారి ఇట్లా చక్కగా అకిలో అకిలోని ఇంటి పోయి అఖల్ గానే పిలుసుకారు అప్పు అఖిల్ కాడు కూడా చేస్తా అన్నాడు ఆ చేతా అన్నడు
మరి గ్రూప్ లో యాడ్ కావాలి కదా
ఆహ వానికి వచ్చిదట ఆల్రెడీ
ఉన్నాదా అయితే సెట్ అయ
అడబో అడబోయి పిల్స్కపు ఇట్లా మాట్లాడుకుంటడాను రోడ్డు పక్కనే ఏమేం కనపడతానే అటు
అది అకిలాన ఉన్నారా అండి అకిలానా
ఇలు బయట రమ్మాను
ఆకాశన్న పిలుస్తుండు ఆకాశన్న న ఇప్పుడే వయిించుకొని వచ్చా కవర ఏటు వైపు గర చక్కూజ ఏ ఒకటి ఉన్నది సుది ఏడ బ కాాలతుంది మంచిదే ఏస్ ఇంకో ఒ వచ్చే నెల తారీకు ఒకటి ఉన్నది అతే అయితే
ఎం కూర రాంబయ్ పొద్దుగాేల గ్రాౌండ్కు పోయిండా హలో
ప్పన్న
ఒత్తడా ఆ తింటాండా అన్నం తింటండా ఏం చెతాండూ మళ్ళీ కొంచ్చేపైంతే వాడి హాస్టల్ పోతాడట అందుకే ఇప్పుడే మాట్లాడితే అయిపోతది
ఎందుకు అంటే
హాస్టల్ కెందుకు పోతు కాలేజు వని కాలేజీకి పోతాండు
ఆహా టైమే అయిపోయింది కదా టువెల్ అయితంది ఇప్పుడు కాలేజ్ ఏందీ
కుండానికేమొగాని
హాలిడేస్ లేవ అన్నాకి
అన్న వాళ్ళ కున్ సమ్మర్ ఎప్పుడేనా సమ్మర్ హాలిడేస్ ఇప్పుడోతానై
ఆహా మరి ఇప్పుడెందుకు వచ్చిండు
పండగనో న్న నిన్న పండగనోచ్చిండు నిన్న పండగర పండగ అని ఒచ్చుడు అయినా మళ్ళీ రేపు పండగనే మళ్ళ ఎందుకు పోతుా రేపేల్డు హల్ిడేనే
ఏం పడగ రేపు ఎల్లుండి
రేప్ రంజాన్
ఆ అవును కదా కే సేమియాలోత్తాయ్ ఇంటికి
సేమ్య లా మనం కూడా చేస్ చ్చు కొని తాగొచ్చు మస్తుంటాయి సేమ్యాలు సన్న సేమ్యాలు చేయట్లే
హుమ్మ్
మ నందిీ మనం కూడా చెయ్యొచ్చులే ఇంకా మీ తమ్ముడు పొఇండా
పోఇండు
గ్రాండ్ స్కూల్ డా గ్రౌండ్ పోఇండ ఆహ పార్గ్స్ గ్జాడ్ ఎప్పుడట ఫైనల్ ఎగ్జామ్
ఆ
వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడాట ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడట హు ఆ ఎప్పటి నుంచేలో వాళ్ళకి సమ్మర్ హాలీడేస్
వాళ్ళకి ఏప్రిల్ ట్వంటీ త్రీ ట్వంటీ టు అట్
రాట్లేదా
అయిపోఇంది లే కట్ చెయ్ కట్ చెయ్ ఇగ